హలో బాగున్నాం అండి మీరు బాగున్నారా,
ఆ ఏం చేస్తున్నారు అండి
మాకు ఇప్పుడే క్లాస్ అయిపోయింది అన్నం తిన్నాం మీరు తిన్నారా అన్నం
ఆ తిన్నామండి ఎ ఊరండి మేది
టమాటా పచ్చ
మేము కూడా ఇప్పుడే తినేసి పనికొచ్చాము జాబ్ కొచ్చామ ఇప్పుడే
ఆహా
ఉ చాప కూర టమాటా కోడి గుడ్డన్
అవునా చదువుకుంటున్నారా
ఆ అప్పుడప్పుడు జదువుతున్నానండి ఏం చేస్తున్నారు మీరు వాతావరణం ఎట్లుందండి అక్కడ
బాగుందండి ఇక్కడ అయితే బాగ ఎండగొడుతుంది బయటికి పోవాలంటే భయం అవుతుంది
మాకు గూడా అంతేనండి విపరీతమైన వెండలు బాగుంటున్నాయి ఎండలు అసలు
స పెడలు కూడా చాలా ఉన్నాయి
ఉ
మ అ
అవునా
అవునా అవునండి
ఆ సినిమాలోకి యెళ్తారా అండి మీరు
ఆ యెళ్తామండి
ఏ రీసెంట్ గా ఏమైనా సినిమాలు జూసారా
రీసెంట్ గా అంటే ఏం సినిమాలు జూడలేదు కాకపోతే అప్పుడు చూసామండి ఎనిమిది వసంతాలు మూవీ బాగుంటుందది మీరు జూసారంండి
మేము గూడా అప్పుడప్పుడు పండుగలకి ఏ ఉంటాం ఫ్యామిలీతోనే చూసాను చింజీవి సినిమా చూశా అంటి చాండ రోలు అవుతుందండి చూడక
అవునా నేను కూడా పోలే ఇప్పటికీ వరకు సినిమా ట్యాక్స్ లకి ఫోన్ లోనే చూసామండి ఫోన్
ఉ అవును అవును
రెండు మూడు సార్ పోయాము
హుమ్ ఉ
మందీరిందా అండి
ఆ పన్నియంతా అయిపోయిందండి. ఏం పని లేదు తినసాము పిల్లలు స్కూల్కి వెళ్ళారు. మేము ఇంట్లోనే ఉంటము. ఇక్కడ ఎండ బాగా కొడుతుంది ఆ లేదండి. వాతవరణం బాగా మారు తుందండి ఎండకి అసలు బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఏస్తుంది
ఇ హాస్టల్కి వెళ్ళాలండి చాలా ఇబ్బంది అవుతుంది త్రి కట్ల వెళ్తున్నాం చాలా ఎండ పేడుతుంది.
ఓకే అవునండి వర్ష చాల అంటే ఇగ వ వర్షం కాలం వా వస్తుంది బాగా అప్పుడు ఇబ్బంది అయి అది గొడుగు ఇప్పుడు ఎట్లా హెల్ప్ అవుతాది
అవునండి ఇంకెండకి చాలా డేంజర్ అండి వర్షమ ఏమో కానీ ఎండ దెబ్బ కొట్టిందంటే మనషులు చచ్చిపోతారు ఇగ
అవునండి
జాగ్రత్తగ ఉండాలి అండి
అవునవునండి ఆ
ఏం చదువుతున్నరండి అయిపోయింది చదవడం ఇంకా ఎంతుంది చదవడం
అసలు లేదండి అది ఏం అర్ధం కావట్లేదు. అసలు ఏమన్నా చదువుకుందాం అంటే ఆ చికాకు అవుతుంది మనం యూట్యూబ్ లో మామూలుగా క్లాసు వినడం చదువుకోవడం గదే నడుస్తు దండి ఏ అందరు కమర్షియల్ అయిపోయలు ఎడ్యుకేషన్ లా యాప్ రెండు వేలు మూడు వేలు ఉంటందిండి. అది కొనుక్కోవాలట బానే నడుస్తున్నాయి. యాప్లలో విఎంఆర్ లాజిక్ అని, చందన్ లాజిక్ అని, విఎస్ అని కానీ గదికి ఏమైనా ఆఫర్ పెడతారేమో అని చూస్తున్నాము. ఇప్పుడు ఇగ మనకి ఇటు సైడ్ అంతా సంస్కృతులు వచ్చి. అంటే కల్చర్ బాగుంటదండి మా సైడ్ అంతా ఇప్పుడు ట్రెడిషనల్ వేర్ అంతా బాగా నడుస్తుంటే ఎప్పుడుగాద కదా
ఊ అవునండి. ఆ అవునువును.
ఉమ్ వాళ్ళు ఉప్పలమ్మగిట్ల పెట్టుకుంటరు ఇప్పుడు అదే నడుస్తుంది అటే వెళ్ళి రావాలీ. చూడెయాలీ ఉమ్ ఇదే నడుస్తుంది.
మాగూడా మేలా ఎగ్జామ్ ఉంది ఫిఫ్టీన్కీ. చౌదామను కుంటున్నం. మొన్ననే మిడ్ అయిపేయిందీ. ఇగ మిడ్ డై పోయిందని చదువుతున్నాం అనుకున్న ఇగ అదే ఎగ్జామ్ చదివినా అని ఇగ నిద్ర రోజూ పోతన్నం. లేటగా లేస్తున్నం. ఇంట్రెస్ట్ రాట్లేదు. మళ్ళా ముందుకు సాగాలీ. అ
ఆ
కష్టంగ ఉందండి.
హ్మ బట్టలు షాపింగ్ గిట్ల చేస్తారా అండి మీరూ బట్టల్ షాపింగ్ గిట్ల బయటికెళ్ళి ఫ్రెండ్స్ తో, ఎక్కడ. ఎక్కడ కొనుకుంటారండి మీరు అంటే, ఆ మరి షాపింగ్, షాపింగ్ మాళ్ళల్లో.
ఆ అ షాప్ నేన్ మాల్ ల చేస్ తం. మరి మేం బయటా అసలే చేయం.
అవునా బట్టలు బాగుంటాయా అండి.
ఆ షాపింగ్ మాల్లో బాగుంటయి అండి.
క్వాలిటీ అవన్నీ బాగుంటయా మర రేట్లు బాగుండవా అండి అవి.
రే ఆ రేట్లు బాగుంటయండి. క్వాలిటీ కూడా బానే ఉంటయీ. ఇగ మనక్ ఇప్పుడు నచ్చింది తీసుకోవాలె కొంచెం మంచిగ్ ఉంది. తే ఉమ్ మీరు కొన్ న్నారా అండి.
పుడు బయటనే షాప్ చేస్తమండీ. కానీ మేమ్ రోడ్ సైడ్ చేస్తమండి, కాకపోతే కొంచెం ఇగా వేట్ కి తగ్గట్టు వాటిది కానీ, కొంచెం బేరాలాడీ, టౌన్ కెళ్ళాలి దూరం ఉంటదండి షాప్. పింగ్కి చాలా దూరం అండి. ట్రైన్లల్ల బస్ లల్ల వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాం అండీ. ఇక్కడ దగ్గర పట్లా దొరుకవు మాకు సరిగ్గా. ఇగా అది, అవునా అండి. పెళ్ళిళ్ళు గిట్ల ఏమన్నా ఉన్నాయా అండీ. ఇప్పట్ల పెళ్లిళ్ళకి గట్ల వెళ్తరా మీరూ ఎట్ల వెళ్తరూ.
ఇప్పుడు ఎవరి పెళ్ళిళ్లేవండ్ ఏమ్ పెళ్ళి అంటే మాకు పెళ్లి ఉంటాది అని హలో
అవునా ఓకే ఓకే అయితే మీరు బాగా షాపింగ్ చేస్తారు అయితే మేకప్ వెళ్ళి బాగా చేద్దాం అనుకుంటున్నారు అయితే ఎట్లా మీరు ట్రెడిషనల్ వే లో అంటే మన సాంప్రదాయాలను పాటించుకుంటేనే పెళ్ళి చేస్తారా లేకపోతే ఈ మోడల్ కల్చర్లో ఎట్లా చేస్తారు పెళ్ళండి
రెండు కలుపురాండి చమిలలు ప్లస్ ట్రెడింగ్ రెండు పాటిస్తాం సాంప్రదాయాలు పాటిస్తాం అ
హ్మ్ మ్యాకా ఓకే అయితే మీరు ఇంతగా హెల్ప్ చేస్ ఇస్తున్నారంటే ఇప్పుడు నువ్వు చాలా అదృష్టవంతురాలండి
నేనేమి హెల్ప్ చేయలేను అంటి ఏమో ఇక అమ్మ చదువుకుంటాంది చదివిస్తాం ఇంకో రెండు సంవత్సరాల్లొ పెళ్లి చేస్తాం
ఒకే అండి
అప్పుడు ఎంజాయ్ చేయ్యాలండి ఇక
ఓకే ఓకే కల్ ఏం ముందండి అసలు ఇప్పుడు ఎండ కాలం అయిపోయింది ఫెస్టివల్స్ వస్తున్నాయి ఎండ పడు నిన్నా బాగా వెళ్దామని ఏ గూళ్ళకి మాకు కొంచెం దూరం ఉంటయి గుళ్ళకి గుడి కి వెళ్ళాలంటే
మీకి కొరివి దగ్గరనే అండి
ఆ తెలీదండి మాకు మాకు అదిఎంటో
అవున అండి అక్కడ బాగుంటది గుడి
అవునా అండి
ఏమో అండి స్కూల్లోకి పోవాల అనుకుంటాము మీరు టైం కుదరట్లే పోవాలి మేము కూడా మ్మ్ ఈ వెదరికి అసల్ ఎండకి అసలు బయటికి వోవాలంటే భయం అవుతుంది ఇంట్లోనే ఉండి మంచి జూస్ లాగలిగా
ఆ
నేం గూడా యెల్ల కానీ బయటికి ఎండ ఉండొచ్చినప్పుడు
మ్మ్ పిల్లలు ఇట్లా బయట ఎండ కా ఆడుతారేమోని భయమైతుంది. ఇంకా ఆఫ్ డే స్కూల్ స్టార్ట్ చేయలేదు మా కాడ ప్చ్ పిల్లల కోసమే బాధ అనిపిస్తాంటది. మళ్ళీ ప్చ్ ఎండకి ఎట్లాయినా ఏంటిద అనిపి మస్తు ఎండకొడుతుంది ఎండ దెబ్బ తాకితే ప్చ్ చాలా, ప్రమాదం గదాం మళ్ళీ తొందరగా కోలుకోలేరు కదా మనం ఎండ దెబ్బకి అట్లానే బాగేస్తా ఉంటరు. అవును అదే పని చేస్తున్నా కాని చూడాలండి రోజులు అసలు బాగుండట్లేదు. అస్సలూదే ఎల్ దట మ్మ్ ఎడ తెరపి వర్షాలగి ఏంటో ఎండగొడితే బాగా ఎండకొడుతుంది లేకపోతే వర్షం బాగా వస్తది.
ప్చ్ అవునండి చెట్లు కిందనే మయ్ చిదండి ఏసీలు ఫ్రిడ్జ్ లో వాటర్ కంటే కుండ వాటర్ మంచిది మంచెట్ల కింద కూచ్చోని హాయిగా ఉండాలి ఈ రూమ్లలో ఉంటే ఆగడి వస్సుంటది. హ్మ్ కూల్వాటర్ దాగాలనిపిస్ అదే కాని ఇక్కడ ఎండ కొడుతాందే ఆ కూల్ వి కూడా ఎండకి వేడయిపోతున్నయ్. రేపేం కూరుం వండుతారండి
ఇ యే కూరగాయలు టమాటాలు ఇప్పుడు బాగా దొరుకు తున్నయ్ టమాటా కూర ఏమో వండుదం అనుకుంటున్నాం గాని రోజు టమాటా అయిపోతున్నయ్. సీజన్ లో అప్పుడు హబ్రిడ్ యి వస్తయ్ కొంజం నాటు టమాటాలు వస్సున్నయ్ అవి కొంచెం తగ్ క్కుకొస్తున్నాయి ఇగ మా పిల్లలు వాటిని బాగా ఇష్టపడుతువున్నారు ప్చ్ వాళ్ళ ఆరోగ్యం కూడా మనం చూసుకోవాలి కదా.
అవునండి
సార్ మా ఆయన అయితే కూరగాయల రేట్లు డబ్బుల్ పెట్టలేకపోయేదండి అస్సలు అయితే కూరగాయలు ఎట్లా కొనేదో అస్సలు అయితే అబ్బ ప్చ్ ఇప్పుడు కొంచెం బెటర్ అండి.
మంచి తిండి తింటేనే మనుషులు మంచిగుంట రండి కూరగాయల్ రేటు చూసుకోవద్ద్ మంచిగ తినాలి
అవును అవును పిల్లల లేదండి పాలు గుడ్లు ఇవన్నీ పెట్టాల్సిందేనండి అట్లయితేనే ఆరోగ్యంగా ఉంటారు
టై స్టాస్ర్ త్రీ త్రీ టైమ్స్ అయినా పెట్టాలి ఇంక పిల్లలకు ఆ చదువుతూనే ఉన్నారా అండి ఎగ్
అదే లేదండి ఇంకా లేదు ఇప్పుడు పని విని జేసి పోవాలి కదా మాకు ఇప్పుడు కొం త్త వీలుగా లేదా పని అయిపోయినాక చేస్తూ చూడ చూచేస్తేనే ఉంటాం కానీ కొంచెం టైం పడుతూ ఉంటది
ఎగ్జామ్ ఎప్పుడండి మీరు చదివేయ దానికి
ఉంటది ఎప్పుడు మార్చే ఇల్లో ఉంటనే ఉ
మంచి రాయాలండి మంచి జాబ్ తెచ్చుకో కోవాలి
అవును అట్లే అనిపిస్తది అండి కాకపోతే చవాత చదివి తర్వాత బోర్ కొట్టేస్తనే ఓకే అండి